రండియం
ఫ్రెండ్స్ ఏగా మేమింకా ఊరికే ఉన్నాము వర్సున్నాయి కాలేజ్లో ఆ ల్యాబ్స్ ఉంటయ్ కదా రికార్డ్ అబ్జర్వేషన్ ఇంకా రేపు ల్యాబ్ ఉందన్నమాట
రేప్ ల్యాబ్ ఒకే ఆ
మ్ ఇంకా పడుకోవాలండి రాత్రికి మీరు అండి
మ్ మేము అంతే అండి రాయాలి
ఎం దండి ఇది రికార్డ్స్ అబ్జర్వేషన్స్ ఉరికే రాపిస్తారా
ఆ అవి యూజే లేదండి ఒకటి రాస్తే సరిపోదా చెప్పండి
అదే లాస్ట్ లో ఊరికే అంటే మన ముందర ఆ పెద్దది అదెందో ఉంటుంది కదా
తీసుకున ఎదో ఒకా పెడుతారు మనముదరే ఆహా మ్
ఎంత బాదేస్తుంది ఎంత కష్టపడి నైట్ పగలు అంత రాస్తాం లాస్ట్కి ఆ ట్ల పనికిరాని మాదిరిగా పడేస్తారు కానీ అట్లాని రాయకుండా ఉండొచ్చ అంటే అది అది కూడా చేయనీరు
ఆ ఓ మార్క్స్ సేస్తార
హుమ్ ఏందో అండి కాలేజ్ రూల్స్ ఇంకా హాస్టల్ అప్పుడే బాగుంటుంది మాకైతే
మ్ బాగుంటా చిన్నప్పుడే ఏదో నేర్చుకుంటున్నాం అని ఒక ఫీలింగ్ ఉందండి న కి భ్రికలింగ్ ఆ ప్రతి రోజు కాలేజ్ ఆ స్కూల్కి పోవాలనే ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు
ఆ మేమైతే స్కూల్ లో ఉన్నప్పుడు ప్రతిసారి అంటే బ్రేక్స్ ఇస్తాంటారు కదా నార్మల్ గా టూ టైమ్స్ అట్లా ఇప్పుడు కాలేజ్ లో ఒక్కసారి కూడా ఇయ్యరు రోజంతా కూర్చొనే ఆ రోజంతా కూర్చోలేము ఉన్ లే వి క్లాసులు వింన్లేము
మీరు ఎక్కడికి టూర్ ఎయలేదా అండి కాలేజ్ లో
కాలేజ్ లో అదే ఇండస్ట్రియల్ విసిట్ ఆ వేస్తామన్నారండి ఇంకా వేయలే ఎందుకో ఎప్పుడేస్ స్తరో మరి తెలీయదు ఫస్తే ఒకటి అయితే బెంగళూరు అని చెప్పినారు ఇంకోటి తిరుపతి అని చెప్పినారు అది కూడా కాస్ట్ని బట్టి ఉంది తిరుపతైతే తక్కువైతుందని చెప్పినారూ
మ్
బెంగళూరైతే ఎక్కువైతదని చెప్పినారు కొంతమంది పోలింగ్స్ పెట్టినారు గ్రూప్ లో కొంతమంది ఎవరికిష్టమైన వాళ్ళది బెంగళూరుకిి తిరుపతికి అట్లా వేస్ నారు ద అది కూడా చెప్పి ఎన్ని రోజులైతుంది పోలింగ్స్ కూడా పెట్టి ఎన్ని రోజులై ఇంకా ఏం ప్లాన్ చెయలేదండి ఆ అదే మ్ ఇంకా ఎన్ని పెడుతూ ఉంటారో
హు మ్
మ్ ఇంకా ట్రిప్ ప్లాన్ చేయాలి అంటే కాలేజ్ వాళ్ళతో ఒదిలేసి ఇంకా ఫ్రెండ్స్ తో పోవాలి అంతే మేము మొన్న పోయినాం అప్పుడే తిరుమల కాని ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళినామండి చాలా బాగునింది టూ టూ డేస్ ఆ చాలా ఫస్ట్ ఫస్ట్ ఒచ్చేసి వెళ్తానే ఆక్కడ తిరుమలలో దిగి కింద స్టెప్స్ ఎక్కినాము ఆల్లతో మ్ టూ థౌజండ్ సంథింగ్ ఉంటుంది స్టెప్స్ అయినా చాలా అన్ అంటే ఎక్కువ అలసట వోచిన ఎట్లా ఎక్కేసాము ఎక్కేసాము
మ్ అందరూ కలిసి ఈ మాటలు చెప్పుకుంటూ హ్
ఆ అవును బాగుంటుంది ఫ్రెండ్స్ తో పోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంగ అంతా అలిసిపోయినా కూడా మళ్ళీ ఆ ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ని దేవుని చూడ్డం కోసం వెళ్తాం కదా అంతా చేసి
ఆ
అప్పుడు ఆ మూమెంట్ చాలా బాగుంటుంది ఇదంతా ఏం కనపడదు మనం నడిచింది అంత స్టెప్స్ ఎక్కిన కదా అంత శ్రమ చేసి పోయినం కదా అవేం కన్ పడదు బాగా హ్యాపీ అనిపిస్తుంది దేవుణ్ణి చూడగానే మ్ మీరు పోలేదా అండి ట్రిప్స్ కి మీ కాలేజ్ లో ఇండస్ట్రియల్ విజిట్స్ అట్లా ప్లాన్ చేయలేదా
హుం చేయలేదండి మా కాలేజీలో కూడా సేమ్ అంతే
మ్
మేమయితే ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ తో పాటి
ఆ స్కూల్ అప్పుడైతే బాగా వెళ్ళినాము కాలేజీ లో ఉన్నప్పుటికైతే స్కూల్లో ఉన్నప్పుడు మాకి చేసినారు ఒకటి చెన్నై ఇంకోటి ఆ కర్ణాటక సైడ్ అనమాట అక్కడే రెండు బీచ్లు చూసి ఉన్నం మేము గోల్డెన్ టెంపుల్ అన్నా గోల్డెన్ టెంపుల్ అంట తర్వాత మురడేశ్వర అంట మురడేశ్వర పక్కనే ఓక బీచ్ ఉంది ఆ ఫ్రండ్స్ ఆ చాలా బాగుంది టీచర్స్ వాళ్ళు పిలుచుకొని పోయినారు ఫ్రెండ్స్ తో అంతా అంటే సముద్రం లోకి పోయినాం మేము ఎంత బాగుందింది ఆడుకోడానికి
మ్ హు
ఆ అరేబియా బీచ్ చూసినాము బంగాలకాతం అంటా తర్వాత మెరీనా బీచ్ అంట అంతా అప్పుడు చిన్నప్పుడే చూసేసాము ఇప్పుడు ఒక్కటే లేదు కాలేజీకి వచ్చినాక
ఇస్తారు లెండి అవునవును
మెమోరీస్ కూడా అప్పుడే బాగుం టె టు కిలోమీటర్స్ నడిచే వాళ్ళనమ్మ నడిచే నడిచిపోయే వాళ్ళం మేము స్కూల్ కి మయ్ ఆ అప్పుడు మ్ అంటే కొన్ని ఫస్ట్ లో సైకిల్ ఏమి ఉండదు కదా
ఆ అవునులే అప్పుడు మనకి రాదు కదా
ఉ సైకిల్ లేనప్పుడు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మా స్కూల్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఉ మ్ పోయేటప్పుడు నడుచుకుండా పోయే వాళ్ళం మళ్ళీ వచ్చేటప్పుడు నడుచుకుండా వచ్చేవాళ్ళం మళ్లీ ఆ కొన్ని రోజులకి ఆర్డటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రు సైకిల్స్ ఇచ్చినారు అట్లా సైకిల్ మీద పోయి సైకిల్ సైకిల్ మీద వచ్చే వాళ్ళ మేము కూడా మ్ ఇప్పుడు మళ్ళీ ఆ ఎండాకాలము ఇప్పుడు బాగుంటాదీ అండి అంటె మార్నింగ్ స్కూల్ పెడ్ తార ఆఫ్టర్నూనైపోతుంది ఆ ఎండలో అంత్ దూరం నుంచి సైకిల్ తొక్కుంటా ఆహ ఔను ఆ అసల్ కాని అంత ఎండ్రోలు నడిచేవి కాదు ఎక్కువ ఇదయిపోతుంది నోట కారిపోతూ ఉంటుంది ఆ ఎండాకాలంలోనే ఇంకా చింతకాలు వస్తాయా దారిలో వచ్చేటప్పుడు చింతకాయలు ఉంటాయా అవి పికోని తింటావు తింటూ చాలు.
ఓహో.
మీకు స్కూలప్పుడు అట్లాంటి మెమోరీస్ ఏం లేవా అండి.
మేము అంతేండి ఎయ్త్ క్లాస్ ఎయ్త్ క్లాస్ వర్కూ ఉ మాకూ మస్ కూల్కి డిస్టెన్స్ వన్ కిలోమీటరె.
ఆ.
ఇంక నేన్ నడ్చుకొని వెళ్ళేదాన్నీ ఎయ్త్ క్లాస్ వర్కూ. అంటె నాక్ రాదన్మాట అంటె భయంతో నేర్చుకోలేదు.
ఆ ఔను.
అ మళ్ళా ఎయ్త్ క్లాస్కి చిన్న చిన్నగా నేర్పిచ్చారు నేర్చుకున్నా మళ్ళీ ఎయ్ త్ నించీ సైకిల్ల్లో వెళ్ళా. ఏం లేదండి స్కూల్ మెమ్రీసంటే ఊమ్.
ఊమ్.
ఇంతె రోజు వెళ్ళడం చద్కోడం కానీ అక్కడేమంటె టీచెస్ తొ మంచిగా ఉండేవాళ్ళు అందర్తో ఒకీక్వల్ గా మాట్లాడ్కుంటూ జాలీగా ఉండేది ఆ అ బాండింగనేది బాంటుంది.
ఆ మళ్ళీ లాస్ట్ లో వచ్చేటప్పుడు అదే సరస్వతి పూజా చేస్
ఆ ఫ్రై ఆ మాకి సాటడే సాటడే చేస్తారు. ప్రతి వీకు జేస్తారు ఆ ఎవ్రీ సాటడే జేస్తారు ఊమ్. అక్కడొక్క వినాయకుని గుడి ఉంది ఆ ఇప్పుడు లాస్ట్ లో
ఊమ్ టెన్త్ లో ఊమ్ అంటే ఐపోతుంది కదా ఇంక. ప్పుడు బా చేసా
ఊమ్హూ మా స్కూల్లో వినాయకుడి గుడుంది ఆ గుడినీ ఉమ్ సుబ్రం జేసీ శనివారం శనివారం పూజ జేసి అందర్కీ హారతిచ్చి అప్పుడు ప్రేయర్ తో పాటీ సరస్వతీదేవ్ ఒక పాటుంటద్ గదా ఆ పాట పడి
ఆ.
అట్ల జేస్తాం సాటడే
ఊమ్ మాకూ స్కూల్లో తినేటప్పుడు కూడా ప్రేయర్ చేపిస్తార్ మరి ప్రేయర్ చేపిచ్చి తిన్పిచ్చేవారు మీరు చేయ్లేదా ప్రేయర్సు.
ఆ మేము అది ఎంపీపీ స్కూలంటాల్లా అక్కడ జేసాము కానీ హైస్కూల్లేం చెయ్లా. ఫిఫ్త్ వర్కు ఆ ఫిఫ్త్ వర్కు జేసా అమ్ మళ్ళ సిక్స్త్ నుంచేం చేపీల ఎవర్ పాటిక్ వాళ్ తినేవాళ్ళు.
ఊమ్ గేమ్స్లొ పాటిస్పెట్ చేసారా.
గేమ్స్ నాకేం రావండీ. వాళ్ళందరూ మంచిగా త్రోబాల్ వాలీబాల్ అన్నీ ఆడుకుంటాంటార్ నాకు మాత్రం ఆ బాల్ని ఆ నెట్టవ్తల విసిరేదే రాదు మా మేడమ్ నాక్ కల్లిలా జూస్తది కోపంగా అందుకనీ నేన్ సప్రేట్గు ఆ
ఇప్పుడూ ఇండిపెండెన్స్డే రిపబ్లిక్డే అట్ల వచ్చినప్పుడూ ఆ అవి స్పోర్ట్స్ అవి పెడుతారు కదా మ్ గేమ్స్
పెడుతారు కానీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఆడుతారు నాకు రాదు కాబట్ ట్టి నేను ఆడాను ఆ ఇంకా అవునా అట్లేం లేదు మా దాంట్లో అయితే ఎవరైతే ఇంట్రెస్టుంటుందో వాళ్ళాడాలి ఆవిడ్ సిక్స్త్ లోనో ఏమో రన్నింగ్ రేస్ చేసింది. టి
ఔనా
ఉమ్. మళ్ళా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళందరూ త్రోబాలు వాలీబాలాడుతుంటే నేను మా నేను మాత్రం రింగాడేవాళ్ళ రింగ్ ఆడుతా ఉంటి అది కొంచెం బాగొచ్చు మ్ గేమ్స్లో నేను చాన వీకండి ఆ కోకోనా హుమ్
ఇంకా గేమ్స్ ఏదిబెడుతారో ప్రతి దాంట్లోను పార్టిసిపేట్ చేస్థంటిమి ఓన్లీ స్కూల్ ఉన్నప్పుడు ఆ కోకో అంటా వాలీబాలంటా తర్వాత రన్నింగ్ రేస్ ఆ తర్వాత స్పూంది విత్ లెమన్ పెడుతారుగదా ఆ అది అంటా మ్ అది బాగుంటది మళ్ళి నెక్స్ట్ ఆ సంచిలో మనం ఎగుర్కుంటా వెళ్తాము అదంట హుమ్ ఆడినం
ఇంకేంటండీ
స్కూళ్ళో స్కూల్ వరకే ఆగిపోయినాయి అవి గేమ్స్
ఆ ఔనండి చిన్నప్పుడు బాగుండే ఏదైనా మెబి తెలీదు కానీ మంచిగా హ్యాపీగా జాలీగా అందరితో
అవును సరే అండి ఐతే ఇంకేమంటి